ఆ
ఏన్ జేస్తున్నారు.
ఏం లేద్ ఇట్ల టైం పాస్ ఛాయ్ దాగనీకన్ బైటిక్ పొతాన్నం.
అవ్నా ఈ మందనా షాపింగ్స్ ఏమన్న చేసింరా బట్టల్ దిస్కోవడం లాంటియి
బట్టలు మా ఇంటికి పోయినంక తీస్కుందాం అనుకున్నా గనీ ఇగ ఆన్లైన్ల బుక్ చేస్కో తప్పలేదు.
అవునా
ఇక్కడ మొన్న రీసెంట్గా ఒకటి స్టోర్ ఓపెన్ అయింది. అంటే స్టోర్ వెట్టిర్రు చిన్న బా పెద్దదే ఆఫర్లున్నయని సక్కగ్ పోయినం. వామ్మో వ ముసలోడే అడుగుతాండు డైరెక్ట్ ఆ త్రిబుల్నైను, ఫోర్ నైటీ నైను, ఒక్కో షర్ట్
ఆహా
అసలాడ ఆఫర్లనే పెట్టిండే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే పొయినం మేము ఆ ఘోరంగా తీస్కుంటాన్ ఆ డబ్బులైతే
ఈ బ్లౌజ్ పీసెస్ లాంటియ్ ఎవన్నా కన్పిస్తున్నాయా ఎక్కడైనా మీర్ షాపింగ్ జేస్తున్నప్పుడు. ఈ ప్రయత్నంల్లా
కా ఆ
బ్లౌజ్ పీసేస్ జాకిట్ముక్కలు మగ్గంవర్క్ జాకిట్లు గిట్లా అవ్వి కన్పిస్త్ కౌంటే దారంబట్టి
ఇక్కడ కూడా చాలా ఉన్నయి.
అదే మొన్న వరంగల్లో దగ్గర్కెళ్ళినప్పుడూ మా ఇంటి పక్కొల్లు తెచ్చుకున్నరు బాగున్నాయి కానీ మేము వ అసల్కెళ్ళేటట్లేము అక్కడికి ఎళ్తే అటు సైడ్ బట్టల బజార్ పోలేదేమో అనేసి పోతున్నాయి మేము కూడా తీసుకోవాలె ఒకటి మా అమ్మకోటి నాకోటి మా అక్క కోటి తీసుకుందామని నా సాలరీ డబ్బులు వస్తే
ఆ
ఉమ్ తీసుకోని కుట్టించుకుందాం చూస్తాను సై చేయాల డబ్బులు మరిన్ని ఉన్నప్పుడు తీసుకుందాం అని వెయిట్ చేత్తన్న బాగుంటానై అట్లానే తీసుకుందాం అని ఊ
ఏ మొన్న బోయిన కడికైతే అది ఎంతో ఆశలు పెట్టుకొని పోయినం ఆడ అట్లిస్ట్ ఒక నాలుగైదు జతలన్న తీసుకోవచ్చు అన్నట్టే పోయినా నేను అమౌంట్ ఉన్నాయి కదా అని అడిగి పోతే మొత్తం ఒక జతేమో తీసుకున్నా ఓ పాయింట్ కే తొమ్మిది వందలు వందలు పడ్డది పాయింట్ కి ఆ ఇయాల ఆఫర్ ల చూస్తే ఆఫర్ ఏమున్నది రా అనికొన్ సప్పడేయాక బయటకు వచ్చేశ్న. ఓ పాయింట్ మూడు పాయింట్లు కొంటే టు టూ థౌసండ్. ఒక్కొకటి అయితే తొమ్మిది వందలు, పన్నెండు వందలు పడుతుంది. ఒక పాయింట్ అయితే.
ఆహ బట్టలకు ఎక్కువ ఎక్కువ వెట్టి తీసుకోవద్దు ఉన్నంతల మెలగాలి గాని ఎక్కువ ఎక్కువ వెట్టి తీసుకోవడం వేస్ట్ ఎందుకంటే ఓతానం అంటేనే తీసుకుంటే పోతది గానీ ఇంటికాడ ఉండేటోలం. మామలుగా జాబ్ జేసే టోళ్లకి గట్లాంటి
అడ్గలే గాని గయి మంచిగనిపించింది అని చెప్పేసి అనుకున్న
ఆహా
దానికంటే బయటనే షాప్ లో బెటర్ ఉంది. అని చెప్పేసి మన ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో రెం ఫార్మల్ షర్ట్ లు ఫార్మల్ ప్యాంట్లు అవి త్రీ థౌజండ్కి వచ్చినయ్.
ఆ అవును
మంచిగున్నయి కాపోతేయి ఇగ అట్లనే అవి ఆన్లైన్ లో వెట్టేసుకున్నా
ఆహ్ మేము కూడా తీసుకుందాం అనుకుంటానం ఏదైనా ఒకటి బుక్ చేద్దామని చూత్తాను. ఏం జయాల నువ్ ఏం జయాల అని సగం క్లారిటీ లేదు ఏం తీసుకోవాలి అనేది కూడా ఏదో ఒకటి తీసుకోవాలనైతే ఉన్నది. తీస్కోవలె హ్మ్ ఊ
తీసుకో రా ఏదన్నా ఒకటి లేకపోతే ఎట్లా మొబైల్లో తీసుకోవచ్చు గా
తీసుకోవచ్చులే గానీ అటు సైడ్ మాకు ఓ ఎల్లుండి అంటే సోమవారం రోజు ఫంక్షన్ ఉన్నది. సోమవారం ఫంక్షన్ ఉన్నది. బర్త్డే ఫంక్షన్ ఉన్నది. అటు సైడ్ పోవాలే
ఆ
అటు సైడే పోవాల పోయినప్పుడు చూడాలే తీసుకోవాల అనుకుంటున్నా కానీ ఏమైతదో అప్పుడు కాదు ఇది ఇక్కడనే గీన్నె మా దగ్గరనే ఇది కాని పోయిొచ్చుడు ఏమ్మటే అప్పుడు ఒత్తం అప్పుడు వచ్చినప్పుడే తీసుకుంటాం అక్కడ షాపింగ్ గట్టా మ్ అక్కడ అయితే బెటరు కదా. మనకు తగ్గట్టు రేట్లలన్నీ వస్తాయి. ఎక్కువ రేట్లు పెట్టకుండా పిల్లలకు కూడా చ్చదు అట్లతీష్ మన వస్తానా డబ్బులు పడితే అప్పడ వరకు తీసుకుంటా డబ్బులు పడితేయ్ ఉన్నాయి పడత తీసుకుంటా మన సంఘాలిప్పు అయినాచి టీలు ఉన్నాయి మూడ్ నాలుగు చిటీలు ఉన్నాయి ఎట్ల యితదో ఏం చేసదొ సూడాలే ఇంకేం చేస్తున్నారు మార్ కెట్కి ఏమన్నా ఎల్తరా మీరు ఎప్పుడైనా కూరగాయల మార్కెట్కి గానీ
పోతూనేయుంటం
అవునా కూరగాయలక్ రేట్లు ఎట్లా ఉన్నాయి అండి కూరగాయలకు రేట్లు
బా
ఆ
ఉంటంది అల్ల మంచిగానే ఉంటాయి రేట్లు కూడా మంచిగా ఉంటాయి అ
అవునా మేము ఎలాం అసలే కూరగాయలకు
ఆ
మ్ తక్కువ ఏవన్నా ఊళ్లోకే వస్తాయి లేకపోతే అంతే వేరే వాళ్ళ ఇంటికాడ్ ఎక్కనైనా ఎక్కడనైనా టమాటాలు గిట్లా టెంకోస్తా ఉంటాం రాములకై అంటారు కదా అవి తెచ్చి ఒకరోజు చారు ఒక ఒక్క రోజు ఎగ్గూ ఒక్క రోజు ఉల్లిగడ్డ కోడుగుడ్డు ఒక రోజు పప్పులు ఒక రోజు ఆలుగడ్ట్ట ఇవే మ రు ఒకరూ నిన్నక్కాల
కాయ్ వా రే క్యఉవా కొన్సాకా ఆ అ
అట్లా మెయింటైన్ చేస్తా ఉంటాం జీవి కొణాలన్నా రావు కదా సిటిల్ యితే అన్ని కొనుకునుడు ఐతది కానీ పల్లెటూరు మాత్రం అన్ని దొకుతాయి చాలా వరకు
ఎడా మార్కెట్లు ఉన్నాయి కానీ ఫుల్ రేట్ మొన్న అయితే వందకు ఐదు కిలోకు ఇచ్చరు టమాటా వందకి ఇప్పుడు మెకూడో మూడు కిల్లోలైంది ఇగా ఉల్లిగడ్ అయితే ఈసారీ వందకి
ఆహ
ఇగా మిగిలినయి మొత్తం పొట్టు పోట్టు రేటును ఓన్లీ ఉల్లిగడ్డ టమాటే తక్కువ
ఉమ్
వాటికి ఇడ కుదరలేదు లే కాని ఇగా మేము ఉండేకదా ఊరులో కదా ఆ రెండు మూడు కేజీలు తెచ్చుకుని ఒకసారె పెటుకుందాంమంటే కారబ్ అయితున్నాయి
దొర దొరవి తెచ్చుకోవాలే పండు ఏమో ఒక అర కిలో తెచ్చుకోవాలే కిలాల తెచ్చుకొని ఇగాన్ని దొర దొర తెచ్చుకోవాలే తెచ్చుకుంటే కరాబ్ కవ్ఇగ
అట్లా వందకి ఐదు కిలోలు ఇస్తానంటే ఇంకా బెరం ఆడి వందకి ఆరు కిలోలు తీసుకున్నా ఆర కలో చేయి లేప్తాలేదన్ ఆరూ కిలోల్ తీసుకున్నా దోర కొన్ని దోరై కొన్ని పండియ్ తీస్కున్న అంటే ఆయన అన్నాడ్ గదా తమ్ముడ్ ఐదు కిలోలు అయ్ గ ని ఇష్టంమున్నయ్ ఎరుకో ఆరు కిలో ఐతే మాత్రం నేను ఒ నైట్ గిన్నకి వస్తా ఎస్తా అని చెప్పేసి అన్నాడ్ ఏ ఎ మీదేమ్ ఉన్నదన్ చెప్పేస్ తీస్కొనోచ్చినా తెచ్చినా కాడ్నుండి డైలీ ఈవెంట్స్ అవి ఇవి ఉన్నాయ్ వారం రోజుల్ తర్వత ఇప్పుడె డబ్బా ఒపేన్ చేస్తే మొత్తం కరాబైపోయ్నయ్ ఐదు కిలోలు కొన్ననికి పెట్న అల్ల ఒక్క రొండు టమాటాల్ కూడ్ వేస్ట్ అయినాయి
అయ్యో
మోత్తాంబడవోయ్
అదే ఎక్వ తక్వ ఎం తీస్కోకన్ మనద్ ఎక్వ తక్వ ఏది తీస్కోద్దు
ఆ
ఉమ్ మన లిమిట్స్ పక్కన తీస్కోవలే ఎండాకాలం కాబట్టి ఇప్పుడ్ ఏం ఉండద్ ఎక్వ
ఆ ఓకే
అ మ్ తక్వ ఏదైన్ తక్వ కొడుగుడ్లు కూడా ఎక్కువ స్టాక్ తీసుకొని పెట్టుకోవద్దు మాకె తెచ్చ్ పెట్కున్నా ఇంక కరబైతై అని నిన్న మూడేగ్సూ ఇయలా మూడేగ్సూ తీస్నా
నేను ఇవాళ్ళ కోడుగుడ్లకు పోతే ఐదు రూపాల్ అన్నాడ్ ఒక్క కోడుగుడ్డు
ఆ
కుమ్ కపోతే ఇర్వై రూపాలక్ ఐదు కోడిగుడ్లు ఇస్తా అన్నడు వెంటనే నల్గు రూపాయ చిల్లర పాడుతోంది అన్నడు ఒక్కకోడ్ లైతీస్ టోన్టీ ఫైకిస్తానడు ఇగ మూడు రోండు తీస్కున్న పయ పద్ ఐద్ రూపాలోకటి పద్ రూపాలక్ రోండీస్తాన్నాడ్ ఈ రోజ్ ఏ అంటే ఏడ్ రూపాల్ అంటాండు మళ్ల ఒక కోడిగుడు
అదే అదే మార్కెట్ లున్న ఎక్కువుంటది రేటు
ఆ
ఒకరని చూసి ఒకరు పెంచుత ఉంటారు మళ్ళ వాళ్లకేసేది అంత ఒక్కడే కాబట్టి ఆయన ఒక రేట్ చెప్పిన్డంటే ఆ రేటే కచితంవలె
హలో
అలో
హలో
హలో హలో వింటాన్న మార్కెట్లలో ఇంకేమేమ్ దొరుక్తాయని గుర్తు తెచ్చ్కుంటానా
ఆహా
ఉమ్ మామూల్గా మార్ అంతే శనకాయ లాంటి ఏమైనా తీస్కుంటుంర మీరు
ఎంటియయి
పల్లికాయ
ఇంకా పల్లికయ తింటార్ గ యేలే
అవునా మా సైడ్ ఐతే వంద రూపాలక్ కేజీ అంట మార్కెట్ రేటు
ఒర్నియ అ ఐతే ఏం తీస్కోలే గాని ఉహహ్
ఆ
మిక్సీ తీస్కొచ్చి అల్లం గిట్లా అన్ని పేస్ట్ నూరినం అరున్న మూడ్ కిలో అల్లం దెచ్చి నూర్నమ్
అవును
తర్వాత అద కిల టమాటలు తెచ్చి పచ్చడి చేసినం
ఉహ్మ్
కానీ ఇయల గ్యాస్ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు గంజి అప్పుడే ఇట్ల గంజి ఇగ గంజి గుంజుడే ఆలస్యం ఒక ఐదు నిమిషాల్ అయితె అయిపోద అండి అన్నాగాని లేద్ లెద్ చిన్న గ్యాస్ అయిపోయింది నా గ్యాస్ కున్నది గ్యాస్ మాది కూడా ఇయలానో రేపో ఒడత్తదండి అ పాపం నిన్న ఉగాది పచ్చడి కూడా
ఆహా
ఇప్పుడే పంపించి సినిమాకైతే
ఉహ్మ్మ్
ఇయలా గ్యాస్ అడుగుతే లేదన్నదామె
అ అన్న అవును అ గ్యాస్ తీసుకున్నారా
ఎక్కడ నాలుగు వేయిలా ఐదు వందలు వెట్టిిన దొరకుతలేద్ గ్యాస్
హలో
ఆ ఆ నాలుగు వేయిలా ఐదు వందలు పెట్టినా దొరకలేదు గ్యాస్
చూడాలే అంత రేటు పెడితే ఎట్లనో ఇగ అందరు పోయల మీద తర్వాడ దరు అందరూ కట్టే లేయించుకుంటారు మా దగ్గర మేమ్ గూడా పోయి అంటిపెట్టి చేయాలే హలో
ఆ పొయ్యి ఎందుకైనా పొయ్యి యూస్ చేసుకోర్రి గ్యాస్ లు దొరక్తలేవు ఈడ అంతటా అట్లనే ఉన్నది ఇప్పుడు సిచ్యువేషన్
అ హ్
పడుకున్నారా వీళ్ళు
తే ఎప్పడెప్పుడు ఎళ్తా ఉంటారు
మార్కెట్ కి అంటే ఎప్పుడో రెగ్యులర్ గా వారానికి ఒటి రెండు మూడు సార్ల అంతే అది కూడా ఫ్రీగుండి బోరు గొట్టకుండా ఉంటే సరే మరి
ఆ సరే సరే మరి చూసుకో
ఆ
చూసుకొని మళ్ళీ చేయ రాదు చేస్తే బెట్టర్ ఇప్పుడు డే టైమ్ లో చాలా మంది ఉంటారుకట్టి కాంపిటీషన్ పెరుగుతది
సరే
సరే